లో
హలో
హలో
ఉ ఉ చెప్పు
ఉమ్ ఎంచేస్తున్నావ్
నేను ఏంచేయాలే అసైన్మెంట్ రాస్త ఉన్న
నింత చేపించాను నేను పె
అసైన్మెంట్ రాస్తున్నావా
ఉ అ
ఏం అసైన్మెంట్
పిఎన్ వెబ్సైట్ నువ్వు
నేను వీరేంద్ర సయ్యద్
ఏ క్వశ్చను
సెకండ్ క్వశ్చన్
ఏ క్వశ్చన్
సెకండ్ కొచన్
ఈవినింగ్ బైటికి ఎందుకు పోయినవు ఈవినింగ్ బయటికి ఎందుకు పోయినావ్
మా రూమ్ పాపా టీ తాగుదాం అంటే
ఏదో అ
పోయినా అంటే ఇట్సైడు చాయ్ బస్ అని టీ బాగుంటుందని ఇన్నలయ మరో పాపా అంటే పోయినానా అక్కడికి ఏ ఆమె వచ్చి పక్కనే ఇంకా మీరు వాళ్ళ పిల్లోడు పిల్లోడు చూస్ సడన్నమాట వాళ్ళ డాడీనే వస్తారు తెలుసా వాళ్ళ డాడీని చూసి కూడా అది వద్దు వద్దు వద్దు అని ఏడుస్తుంది తర్వాత వాళ్ళని ఆహా జస్ట్ చూసేకి ఒస్తాడు అంటే అది అను ఉంటు అనుకుంటా వాళ్ళ డాడీ వాచ్ కానీ
నువ్వు పక్కన మాట్లాడొద్దు పక్కన మాట్లాడకు
టాకింగ్ గౌట్ కేరళ స్టోరి టూ
కేరళాస్ సని మూవీ
మూవీ పేరే అది ఉహూ్ ఫస్ట్టు కేరళ స్టోరీ వన్ చూడు ఊ ది కేరళ స్టోరీ చూడాలి ది కేరళ స్టోరీ వన్ చూడు తర్వాత ది కేరళ స్టోరీ టూ చూడు బావుంటయి తెలుసా సేదు చూడాలసిన మూవీస్ అవి ఈ రోజు మా అక్కతో డిస్కస్ చేస్తూ వచ్చింది ఆ డిస్కషన్ మాక్క దగ్గర అంటే ఇట్లే ఫోన్ మాట్లాడతాంటే అక్కతో పిల్ల చెప్తానింది స్టోరీ స్టోరీ చెప్తా అంటే అది అలా కాదు ఇలా అన్నట్టు నేను చెపుతాన్న చూసేసి ఆవ్ అప్పుడే అనింది అక్క అ అక్కాన్న ఏం మూవీ అనింది ఏం మూవీ అనింది అంటే కేరళ స్టో స్టోరీ అక్క చూస్తు చాలా భయమేస్ భయమేస్తుంది అసలు అన్న అట్లాంటి భయపడే స్టోరీ చూడను మంచిగా స్టోరీ ఉందా గుడ్ ఎండింగ్ ఉందా అవి మాత్ సగమే చూస్తా నేను అనే ముందు
నేను కూడా అట్లాంటివి తెలుసా చూసేది నేను అట్లాంటివే చూస్తా అంటే హారరా
హార్రర్ ఎం కాదు దాంట్లో అమ్మాయిల గురించి ఉంది అంతే
ఓహో
చాలా బాగుంది అసలకి
ఉహుం అయితే ఈ సార్ నేను ఒకే అయిసె అయితే ఈ సార్ నను ఇంటికి పోయిటప్ అదే ఇంగ ఆ ట్రైన్ల నాకు టైమ్ పాస్ అయితది కదా
భయపడకు భయపడేటట్టుంటే డౌన్లోడ్ చేసుకొని ఒకటికి
ఆ
లేదు నేను మూవి రూల్స్లోఅప్పుడే చూసిన
ఎవడి దగ్గరైన డౌన్లలోడ్స్ ఉంటే షేర్ చేయి
ఐబొమ్మలో ఉంటే నేను ప్రతి మూవీ డౌన్లోడ్ చేసి చూస్తాను
ఇప్పుడ ఐబొమ్మ లేదు కదా
అందుకే చూడట్లే
ఏమో ఎవరి దగ్గరన్నా ఉంటే నాకు షేర్ చేయించు
పో
ఏవైనా మంచి సినిమాలు నేను చూడాలి సినిమాలు నాకు నచ్చే సినిమాలు
నీకు నచ్చే సినిమాల కపుల్ ఫ్రెండ్లీ చూశేష్
ఆ లేేదు చూలే
అదీ, ఐ మూవీ రూల్స్ లో క్లారిటీ లేదు, దట్స్ వై డౌన్లోడ్ చేయలేదు, నేను డౌన్లోడ్ కాదు. చూసేదాన్నే కాదు నేను, ఓపెన్ చేసిన నిన్న. చూద్దామంది, ఓపెన్ చేస్తే ఏమన్ తేలుద్దాం. నీ క్లారిటీ లేదు అది. ఉమ్ హు.
ఏంటిది? ఎందస్సల్? ఎన్ని ఎన్ని క్యూషన్లు స్టార్టఅయిందా? క్లాస్రూంకి రాడు గని, క్వశ్చన్లు మొత్తం బండెడిచ్చినాడు.
అవును ఎన్ని క్యూషన్లు ఇచ్చినాడో? తెలీదు, వెయిట్ చూద్దాం. కాదు, మనకి సమీరానా షేర్ చేస్ తిన్నది.
అవును, అంటే ఈసీ షేర్ చేస్తదాపిల్ల. ఉమ్ సో
వన్ ఏ, వన్ బి. ఏ అయిపోయింది, రాస్తాంది బీ వన్ బ్రో, సెకండ్ క్వశ్చన్ కాదు.
ఓ, నేను త్రీ బి రాస్తాన్నా.
సెవెన్, ఎయిట్ కోషన్స్.
ఏయిట్ కోష్న్సా?
ఉమ్
ఇంగా ఫ్ కొన్నిమ్మనాల్సింది అ ఉమ్
అదీ, వేరే వాళ్ళ సెక్షన్కి ఇచ్చిండేటివి.
ఏంది అన్ని క్వశ్చన్లు ఇచ్చినాడాయన? మెంట్లా ఏమన్నా? అల్ల ఫ్యాకల్ ఎవ్వురైతే ఏందీ, ఇచ్చింది వాళ్ళయితే? ఎవరు ఇచ్చుంటారు తెలుసా, వి ఎల్ ఎస్ ఐ? వి ఎల్ ఎస్
లీలా మేడం ఇచ్చింటుందిలే, ఆ క్యూస్షన్లు.
ఏవో ఇగ, ఆమె ఏంఇచ్చిందో? ఆ, అయింటది, ఆమె ఇ ఇచ్చుంటది.
సెక్షన్, సెకండ్ సెక్షన్కామే కదా పోయేది.
ఉమ్
ఆమె ఇచ్చింటున్ది.
ఏంటో వాళ్ళకొంచెం కూడా స్టూడెంట్స్ పైన జాలి లేదు, ఏమి లేదు చ్చి. ఈ ఏం ఫ్యాకల్టీ లో ఏం ఉం
ఉంటే ఉంటావా
అంతే కదా మళా లేకపోతే నేను వంట ఫ్యాకల్టీ అయితే ఎం సింపుల్గా అయిపోంది కంత అవును ఏంకి ఉపయోగం లే ఊకే ఎనర్జీ వేస్ట్
అసలు నువ్ నిజం చెప్పు చెప్పేదా మనకి ఆ ఏవంతారు దానిని టిప్పు మన సార్ కాని క్వశ్చన్ లు ఇచ్చింటే ఎంత ఈజీగా వచ్చిండేవాడు తెలుసా ఆ తొక్కలో హెచ్ ఒడి మీద డిపెండ్ అయ్యి అ కార్ ఏం చెయలే ఇప్పటివరకు
అసాన్మెంట్ టు సారి
ఉ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ కానీ ఇంకా బాగా కాలేదు వైష్ణవ్ పాపం
పుత్తూరు కట్టు ఫేమస్ కదా అయనా తగ్గలేదు ఆయనకి కుత్తూరు కట్టు ఫేమస్ కదా
కుంటారు వయసు పాలు టోటల్ గా డామ్ రిజ్ అయితే పుత్తూరు కట్టు కట్టుకుంటారు ఏమైందో మరి విష్ణు తెలుసా ఇప్పుడు రియలైజ్ అవుతాడు వాని అప్పుడు నీ మాట విని నిజంగానే పోయి ఉండాల్సింది నేను నిజమే మొన్న అడిగాడంట అంటే ఏదో మాట్లాడుతూ మొన్న ఫోన్ చేశారంట చేసళ్ళ అంటే క్లాస్ లో క్లాస్ లో చెప్పినారంట నేను చాలా సార్లు మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా మీ అచ్చ మీకు నా మీరు నాకు హెల్ప్ చేస్తార అని తెలుసు ఊ ఫోన్ చే ద్దామని మీరు నాకు చాలా సార్లు గుర్తొచ్చారు. మళ్ళీ స్టూడెంట్స్ కి చెప్పడం ఎందుకు అని నేను చెయలేదు అన్నాడంటా. దీనికి వీడు హట్ అయిపోయాడు సార్ ఎనీ టైమ్ మీరు కాల్ చేస్తే నేను ఖచ్చితంగా వస్తా మీకోసము అని చెప్పినాడంట. మళ్ళీ మొన్న రోజు ఫోన్ చేసి న్నాడంట సరే ఏదైనా కావాలంటే చెప్ప ప్పండి స్టూడెంట్స్ అని మాత్రం అనుకోవద్దండి. అని చెప్పినాడంటా అ అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ యాక్సిడెంట్ అయినప్పుడు వస్ ఎక్స్పెక్ట్ చేసిన స అన్నాడంటా వీడు చాలా ఫీల్ అయిపోయాడు ఆ మాటకి రే కొవ్వు వెరే తెలుసా నేను ఎన్ని సార్లు అడుకున్నా తెలుసా రే రే పోయిరా పోండి పోయిరా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోతే అంటే ఇప్పుడు పోతే డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది వాని అన్నాడు తెలుసా నాకింకా తన్నాలనిపించింది రే కనీసం మొహ ఇల్లు ఏడో కనుకోండి నేనైనా పోయ్యేసి వస్తా. అన్నాగ తెలు సార్ నాక అంత బాద వేసింది సార్ రెంట్ అయిందంటే స ఆరికి ముందు నుంచనే అంటే మంచి ఇది ఉంది. మంచిగా మాట్లాడతాడు. మొన్నను మొన్న కాదులే నేను నేను వాళ్ళతో మేమందరం తిరుమలా పోయిన రోజు ఇద్దరం లడ్డు తీసు శుగందజ కదా ఎంత బాగా మాట్లాడినాడని థ్యాంక్ యూ అని చెప్పి నేనే వెల్లాలనిపించింది నాకు తెల్స అక్క అలాంటిది ఏది చంపేసినారా
మే
సరే సారి సారి నాన్నా సో ఇంకా ఎవరు ఏం చేయలేరు పోవే. మనుషులు ఒకటి ఒకసారి చెప్ అయితే వినేటట్టుంటే ఇంకేముంది చెప్పు నేను ఎందుకు ఇంక ఇంత చచ్చేది.
ఓ
ఎవ్వరు అంతేమే కనీసం ఇంట్లో అందరూ ఇంట్లో కూడా అ తే ఒకసారి ఒకసారి చెప్తే విండ్రు దాన్ని కూడా రెండు మూడు సార్లు అడుగుకుంటే చేద్దాంలేనైనా చేద్దాంలేనైనా అన్నట్టుంటారు. అంటే సార్ ఎంత ఎక్స్ పెక్ట్ చేసిం అడిగింటాడు చెప్పు వస్తార అనుకున్నా సాయి విష్ణు నేను మే
ఉమ్ అప్పుడు అప్పుడే కద వానికి తెలుస్తాది
అప్పుడే తెలిసేది నేను చెప్పిన రే ఇప్పుడే రా తెలిసేది ఇప్పుడు పోయిరా
ఎవర్కైనా అంతే తెల్సా ఇన్నిమాయిత లేవు డా ఏ
నేను ఎన్ని సార్లు చెప్పినాను రేపు కావాలంటే నేను కనుకుంటారా ఇల్లు ఎక్కడో నువ్వు పోతానంటే అంటే ఆడలేవా అని నేను పోయేది సార్కి ఇప్పుడు పోతే డిస్టబెన్స్ లాగా ఉంటుంది. అంటాడంటే
ఇద నాటకలేదు
నాకు ఇప్పుడు ఇప్పుడు అన్నాను అనుకో చెప్పిన మాట ఒకటి కూడా వినవు రా నువ్వ అంటే చ వినుండాల్సింది వాని అంటా అ అప్పుడు అమీర్ ఏమంటాడు నాకు చెప్పి ఉండాల్సింది వాణి చూడు నాకు చెప్తే నేను ఖచ్చితంగా నేను చెప్పిన పని చేస్ ఇస్త కదా చూడు నువ్వు అప్పుడు నాకు చెప్పినావు అను కో వాన్ని కుడ్ లాక్ క్కొని నేనే పోయిందింట అంటాడు అందరీ ఇప్పుడు అనే వాళ్ళే చేస్తామని అప్పుడు చెప్తే చేసే వాళ్ళు ఎవరిలే నిజం చెప్పాలంటే అమె చెప్పింటే మే బి చేసింటాడేమో వాడు మా త్త వయసు అసలు విన్న అట్టే ఉంటాడు మా అమ్మ కూడా నా విషయంలో ఇదే అంటుంది తెలుసా చెప్పిన మాట విన్నట్టే ఉంటాం నాయనా ఏం వినవు అంటుంది అందరూ అంతే సర్లే ఇంకేం వైషు అయితే
చెప్పాలి నువ్వే
సి యువర్ ఫోన్ వన్స్
సీయింగ్ క్షమించు
సర్లే బాయ్ అండి
ఆ బాయ్
హా అ